హలొ వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి కొంచమే వస్తుంది వాయిసు
అ వినిపిస్తుంది
ఆ వినిపిస్తుందండి ఆ అ విన్
విన్పిస్తుందండి ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి హలో ఏమన్ ఏమండి అనండి ఏం లేదండి ఇట్లనె బయటా బయటా ఇట్ల అంటే కూల్ కూల్ వాతావరణం ఉన్నది కదా ఇ బయట కూర్చున్నామ్ ఆ కొంచెం బాడీ హెవీ అయి తాండి ఇది ఇట్ల వాకింగ్ చేస్తానుమండి
అవునండి మేమ్ మేము మ పని ఇప్పుడే కం ఎప్పుటయిందండి ఉమ్ మార్నింగ్ ప్రిపరేషన్ కూడా పం ఉప్పు కడిగేసి టమాటలు కడిగేసుకొని పెట్టుకున్నాను అందులో పప్పులో మిక్స్ చేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి
అంటే రేపేమన్నా ఆ ఏమన్నా చెట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్న
లేదు లేదండి మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆఫ్ టైమ్ స్కూల్స్ ఉన్నాయి కదండి అందుకనేసి ఇప్పుడే రెడీ చేసుకుంట ఆ చే కుంటె మొద్దున తొందర అయితదని మళ్ళీ రోటీ చెయ్యాలి అని రోటీ మళ్ళి రైస్ అవన్నీ చేయాలి అని లేట్ అయిపోందిని ఇప్పుడే మంచిగా ఏమంటారు దాన్ని పప్పుచారు చేసే పప్పుని ఏమంటార అండి ఆ తందిపప్పు
ప్రిపేర్ చేసి పెట్టుకున్నావా
కడిగి మంచి టమాటాలు కడిగేసుకొని అన్ని చేసి పెట్టిన అండి
మీరు టమాటాలు బాగా తక్కువ ఉన్నాయి కదాండి చట్నీ ఏమండ రిపేర్ ఏస్కున్నారా
ఆ చేస్తానండి ప్రిపేర్ చట్నీ చేస్తాను టమాటా చట్నీ చేస్తానండి నేను
అంటే ఎట్లా వాటిని కోసి ఎండలో పెట్టిలా అండి
లేదు అట్లా ఎక్కువ చెయలేను ఎట్లా అంటే టమాటలన్నీ కట్ చేసేసి దాంట్లో ఉన్న రసం అంతా పిండేస్తానండి ఎండేస్ దాన్ని కడాయిలోని కడాయిలో వేసేసి కొంచం ఆయిల్ పైనుంచేసి మొత్తం తీస్తా అండి మ త మత్తాం ఇంక మొత్తం డ్రై ఫ్రై అ అయిపోవాలి ఇంకా టమాటలు అన్నీ
ఆ
పోయిన తర్వాత లాస్ట్ లో అందులో మనం కొంతం చింతపండు జీలకర్ర ఆ ఏమంటారు ఎల్లిపాయలు వేసుకోవాలండి వేసుకోని కొంచెం రెడ్ కారం వేసుకోవచ్చు లేకపోతే రెడ్ కారం లేకపోనా ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు యా ప్రో ఏదైనా యాడ్జెస్ కన్నోడు పోవాలండే నోరు కొని వం చక పోపుసుకుంటే బాగుంటందండి ఒక వన్ వీక్
అంటే రోట్లో రోట్లోనూ రోట్లో నూరుతారా మిక్సీలోన
ఆ ఇగ రో ట్లో అంత టైమ్ ఉండదండి గ్రడ్డ్ లోనే పట్టుకుంటాను కాకపోతే వన్ వీక్ వరకు అయితే బాగుంటాదండి ఖరా బవ్వదండి ఇంకా
మరి ఇట్లా బయటా అంటే ఇప్పుడు ప్రియ పచ్చళ్ళు ఆ వి వనీ ఇట్లా ఇండ్ల కూడా ఇండ్ల ముందు కూడా అమ్మడానికి వస్తారు కదాండి అవేమన్నా మీరు తీసుకొని యూస్ జేస్తున్నారా
అయి లేదండి మేమేమి తీసుకోము ఇంట్లోనే పెట్టుకుంటామండి ఫ్రెష్ గా అవి ఎప్పుడో ఎప్పుడో చేసినవి ఉంటాయండి అవి తెచ్చుకోమండి
ఉమ్ చింతకా డా చెడే మన్నా
ఆ చూ చింతకాయ పచ్చడి కూడా అవునండి ఇక అది నాకు రాదు కాని మా మమ్మీ చేసి పంపించిందండి నాకు అయితే ఫీవర్ వచ్చినప్పుడు పంపిం చింది అది అయిపోయింది మా మమ్మీ బా బాగా చేస్తందండి చింతకాయ పచ్చడి అన్ని ప చ్చల్లు మమ్మీ చేసి పెట్ టది నాకు మ మంచి చేసి పంపిస్తదండి ఆ చింతకాయ పచ్చడి నేను ఎక్కువ పెట్టలే మమ మమ్మి ఏం చేసందింటే చింత పండు నా పెట్టేసి కొత్త మందులు గుజ్జు ఉంటది కదండి అది తట్టటి గుజ్జు తీస్తుంది మ స్తాము దాంట్లో ఉన్న పుల్లలు గిల్లలు అన్ని తీసి పడేసి దాని మంచిగా నూరి మళ్ళీ దాంట్లో ఎండు కారం యాడ్ చేస్తదండి మమ్మీ యాడ్ చేస్ నూరిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండుమిర్చితోని బగారిస్తుంది ఇగా, ఎల్లిపాయలు అవి జీరకర్ర అవి వేసి మగరిస్తానండి అది కూడా ఇంకా వన్ మంత్ ఉంటదండి ఇంక మంచిగుంటది టేస్ట్ మికు పండుమిర్చి చెట్ ఇడ్లీ జెయడం వస్తదా అండి
పండుది మాం ఓ చిన్నప్పుడూ మా అమ్మ వాళ్ళు అది చింతకాయలు ఉంటాయి కదం అండి బాటింగ్ డెచ్చి క చెపిచ్చా ఇట్లా దానికి చీ రోడ్ లో ఏ డి ఆ పెద్ద పెద్ద జ ట్లని ఉంటాయి చూడండి అందులో నానేసీ ఉంచేవాళ్ళు, అట్లా ఒక టెన్ డేస్ ఆహ్ టెన్ డేస్ దాకా అట్లా అట్లా అట్లా నాన పెట్ టే వాళ్ళు నానబెట్టిన తర్వా త మళ్ళీ వెళ్ళీ ఆయండి న మీర్ పండు మిరపకాయాలని ఉంటాయి కదండి అవి కూడ దీస్ కచ్చి మంచెవి ఇవి ఎంత చింతపండొ ఆ చింతకాయ లా అంత రుచి సేమ్ అంటే సేమ్ క్వాలిటి తీసుకొనీ దాన్ని మంచిగా దంచి ఇది అది దంచి మొత్తం వక్క ముక్కదంచి పక్కకు పెట్టే వాళ్ళ్ పెట్టిన్ తరవాత ఈ గింజలుంటాయి కదండి చింతకాయలల్లో నానినాయ్ చింతగింజల్ అవ్వని వేట్ ఇక అవి తీసేసి బయట పడేసే వాళ్ళు కని అవి నాని ఉంటాయి కదా అరే దింపే భలే టేస్ట్ ఉండేటి అండి అయితే అట్లా అవన్నీ చేసినంక మళ్ళా అ అంత ఇది అది రోట్లో నన్న గ్రైండర్ అన్న వాట్టి మెత్తగా ము ద్ద అయితది కదా అండి ముద్ద అయినంక
నా అది విలేజ్ వాళ్ళు మంచిగా చేస్తారు రోట్లో పెద్ద
ఆ కొన్నిరో జులు అయినంక ఇగ అంటే ఎప్పుడన్నా మనం వేడి వేడి అన్నంలో తినాలి అ అనిపించినప్పుడు ఇంత ముద్ద తీసుకొని ఎల్లిపాయలు దాల్చు కొన్ని అందాలో ఎసుకొని పోప్ చేసుకొని వేడాన్నంలో ప్రిపేర్ చేస్ అయితే
అవునండి మంచిగా ఉంటది మాకు మా వదిన వల మమ్మీ చేస్తదండి మస్తు చేస్త సరే ఆమె పంపిచ్తది అన్నడ్ అక్కడ విలేజ్ లోనే మంచిగ చేస్తది ఆమె కూడ పండు మిర్చి
ఎవరండీ వదినేన
ఆ వదిన వాళ్ళ మమ్మీ చేస్తదండి మంచిగ పంపిస్తది మాకు అవునండి విలేజ్ లో ఉంటరు వాళ్ళు పెద్ద రో రోటే ఉంటది వాళ్ళకి ఆ రాట్ లోని మంచిగా నూరేసి చేసి పెడతదండి వాళ్ళ మమ్మీ అక్కడ టేస్ట్ చూస్ తే నాకు మంచిగ అనపించింది ఇక్కడ ఎవ్వరు ఎక్కువ చెయ్యరండి అది
అవును పల్లెటూరులోలే చాలా బా జేస్తరు ఇప్పుడు టమాట లు గుడ అది ఇప్పుడు కొంచెం చీపుగ వస్తయి కద వాటిని మంచిగ కోసి ఎండ పే బరుగుల్లాగ జేసి మళ్ళీ ఆ పచ్చడి కూడ చాలా బా
టూ డేస్ తర్వాత త ఎండి పెట్టాలి కదండి
ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఎండ పెట్టి మళ్ళీ వాటిని మొత్త తం ఇట్లా
మిక్స్ చేసుకోవాలి అక్క మోక్క చిన్న చిన్నగా మిక్ చేసుకోవాలి ఇగ మొత్తం మళ్ళీ అందులో కారం జీరా మిక్స్ కదండి
దాన్లో ఉప్
మిక్స్ చేసుకొని మళ్ళీ దాన్ని టూ త్రీ డేస్ ఇట్లా ఏమంటారు ఆ వేసిన తర దాన్ని ఏం చేస్తారంటే టూ త్రీ డేస్ ముట్టకుంట ఇగా అందులో సడాయిస్తారు కదా మొత్తం
అవును
అనే టూ డేస్ స్టీరేస్ నుంచితే కొంచెం ఊరుతది అన్నట్టు కదా అండి ఏమో ఒకసారి ఊరినా తర్వాత పోగు పెడతారు సరే ట్రై చేయాలనుకుంటున్నామండి ఆ టమాటాలు మంచిగానే వస్తుంది కాకపోతే పెద్ద పెద్ద టమాటలు లేదు మంచిగా అదే మెత్తటి తెచ్చుకో కోవద్దండి గట్టిగ తెచ్చుకుంటేనే ఆగుతుది అది
ఆ పత్లాది అయితే తొందరగా ఖరాబ్ అయితదండి
ఆ నేను మెత్తటి గట్టి ఏ తెచ్చుకోవాలి కొంచెం మెత్తటి తెచ్చు కుంటే ఇంకా అది వేస్ట్ అయితదియండి ఇగ చూడాలి ట్రై చేయాల అనుకుంటున్నామండి
మామిడికాయ పచ్చడి పెడతారా అండి నేను కూడా ఎప్పుడు పెట్టలేదు అన్ని ఇగ ఎప్పుడో మ్ మా అక్కయ్య వాళ్ళు వచ్చినప్పుడు పెట్టేవాళ్ళు ఎక్కువ శాతం మా త్తమ్ ఉన్నప్పుడే చాలా పచ్చడి లేదు ఇప్పుడు మా అత్తమ్మ జ నప్పడి నుండి పెట్టుకోవడం లేదు మా అమ్మ వచ్చి పొద్దున నిమ్మ కాయ పచ్చడ ఆ అది అండి కోసి వేసి మంచిగా
చేసిచ్చిందా అండి అవునా అండి అదే కొంతమంది చేస్తే వన్ ఇయర్ వరకు బాగుంటదండి కొంతమంది చేస్తే తొందరనే పాడైపోతందండి అది దాని స్పెషాలిటీ ఏంటిదో వాళ్ళ స్పెషాలిటీ ఏముంటు కదో కాని నీట్నెస్ గా ఉంచాలంటు పచ్చడి చేస్తే మంచి స్నానం చేసి మంచిగా కట్ చేేసు దాన్ని ఫస్ట్ కడిగిన తర్వాత మొత్తం ఎండలి ఒకడే మొత్తం ఎండ ఎండలో పెట్టి దాని తర్వాత కడ్ చేసుకోవాల అంటారు అట్ల అయితే నాది ఆగుతద అని అంటారండి వెంట వెంటనే నీళ్ళల్లో వేసి తుడ్చి వెంట వెంటేనే నీళ్ళలు వేసి తూడ్చేసి పెట్టుకుంటే కథం తందనే బూజేస్తుంది అంట అండి అది
అట్లా వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటది
ఆ మళ్ళీ దాన్ని సపరేట్ గా పెట్టుకోవాలి ఎవరు ము కద్దు పైన పెట్టేసుకోవాలి తిన్నప్పుడే తీసుకోవాలి అప్పుడై మంచిిగాదే ఆగుతది ఇద అట్లా పడితే అ ఇట్లా తీస్తే అది మొత్తం ఖరాబ్ అయిపోతుందండి ఇగ
పరవతే తొందరగ బుజు తదు ఇగ తినడానికి కూడా మంచి ఉండది అంత అది మళ్ళీ కొందరి చేతి గున్నాం కూడా ఉ ఉంటదండి కొందరుపెడితే బాగుంటది కొందరు పెడ్త టు త్రీ డేస్ కేక్ ఖరాబ్ అయితది అయినా మళ్ళీ దాని మీద ఆయిల్ ఎ ఓ తేలాల అండి అట్లా తేలితే మంచిగా ఎక్కువ రోజు ఇన మీ ఒంటర్ అయినట్టు
అవునా అండి చూడాలి ఇది అట్ల ఒకసారి చేద్దా ఇంకా ఇప్పుడు మామిడి కాయ్ సీజన్ ఉండి ఇక మామిడికాయలు వెళ్తే అందరు ఆమ్చూరు చేస్తారు మళ్ళీ మామిడికాయ పెద్ద పెద్దగా ముక్కలు కోసి చార్జ్ చేస్తారు
అవును మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటాదండి పల్లీలు వేసుకొని చేస్తే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ఓకే అండి ధన్యవాదాలు అండి